హలో
ఆ వినిపిస్తుందా అ ట్ అ ట్ అక్కనే కూర్చో పో ఇమ్
ఆ ఆ చెప్పండి ఏం చేస్ ర్
మాట్లాడండి ఇనిపిస్తుందా
ఆ ఇన్ పిస్తుంది ఇన్ పిస్తుంది ఆ అండర్ విష్యూ ఈతున్నది సరిగా ఇన్ పిస్ స్తెదు అని కాల్ కూడా అది సడన్ కట్ అయితున్నద్
అవునా ఎదో యాప్ ఇషు ఉన్నట్టుండి అట్ల అయి హలో ఓకే చెప్పండి మీ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏం మాట్లాడదాం
మ్మ్ ఫ్యామిలీ అంతా
మ్మ్
హ్మ్
ఓకే పిల్లి గుడి మన ఎంతో అంటే రీసెంట్ గా అంటే అదిరిలు జరిగింది ఆ
అవునా మీరే మీదే ఎప్పుడు జరిగిందా రీసెంట్గా
ఆ లేటెస్ట్గా అంటే తర్వాత నా తర్వాత ఎవరిది జరగలే
ఓకే ఓకే
ఉమ్ పెళ్ళి అంటే చాలా పెద్ద గ ప్రాసెస్ ఉంటది ఫంక్షను ట్రెడిషన్స్ టెయ్ పద్ధతులు అవి ఇవి చాలా ఉంటాయి ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్త తారు పెళ్ళి స్టార్ట్ చేసే టూ డేస్ బ్యాక్ నుంచి టూ డేస్ నుంచి వన్ డే నుంచి ఏం చేస్తారు మీరు మీ ఇంటికాడ మీ ఇంట్లో
ఆ మా ఇంటికాడ కూడా చాలా పెద్దగా ఫంక్షన్ ఉంటది త్రీ ఫోర్ డేసో ముందు నుంచి స్టార్ట్ అయితది అన్నట్టు
హ్మ్ దేంతోని స్టార్ట్ చేస్తారో
ఆ ఫస్టు ఆ మీరు దేంతో స్టార్ట్ చేస్తారు
ఫస్టు పోచమ్మకి ఈయడము మొక్కడము
ఆ పోచ్చమ్మ ముందు స్టార్ట్ చేస్తారు కదా పస్ పు రాయి పసుపు దంచుతారు అన్నట్టు అది శుభ కార్యం అది శుభకార్యం స్టార్ట్ చేయకముందు అది చ పసుపు పసుపు దంచి
హ్మ్
ఆ ఆటితోని స్టార్ట్ చేస్తారు అన్న టు పెళ్ళి అన్ని పండగలు
ఆ తర్వాత ఒక రోజు ముందు హల్దీ ఉంటది హల్దీ పెళ్ళి కొడుకుని చేయడము హల్దీ అందు కొంచం పాల పొరక అవి అన్ని ఉంటాయి సో ఈ ఇవన్నీ ఒక రోజు ముం దు చేస్తారు ట్రెడిషనల్‌గా సో మీ దగ్గర మీ దగ్గర ఎలా చేస్తారు
ఆ మా దగ్గర కూడా ఒక త్రీ త్రీ డేస్ ముందే ఆ మెహిందీ పెట్ పెడతారు అన్నటు మెహిందీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మల్లా కొంత డాన్ చేసి పిల్లో టస్క్ కూడా చేపిస్తారు తర్వాత పచ్చని బంతి ఉంటది అన్నట్టు పాలపొరక ఆ మైందా హల్దీ పెడతారు ఆ రోజు అదే రోజు జు డే మొత్తం ఒక నాలుగైదు రకాల ఇగ పా లాపోరుకా ఇది పసుపు రాస్తారు అన్నాటు చాలా పోషమ్మ దగ్గర పోతారు
ఆ
నైట్ వరకు పని ఉంటదిగ
హ్మ్ నైట్ వరకు ఫంక్షన్ జరుగుతనే ఉంటది ఇక
తానే ఉంటాయి
ఆ రోజు కొత్త బట్టలు తీసుకెళ్ళి పోచమ్మ దగ్గర పెట్టి పూజ చేసి తీసుకొస్తారు ఆ పెళ్లి బట్టలు తీసుకెళ్ళి తీసుకెళ్లి
ఆ పోతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆవులు వస్తాయి ముంగట పాలపొరుక తెస్తే అన్నట్టు అదే దాన్ని పూజ చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు
అవునవును
అవును అది స్టార్ట్ చేసి మళ్ళా ఆ బాజలు బాజలుతోని పొచమ్మ దగ్గర పోతారు అన్నట్టు
ఆ
పోచమ్మ అక్కడ పెళ్లి బట్టలు పెట్టి ఆ పోచమ్మ దేవునికి నేవై ద్యం పెట్టి పూజ చేసి మరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినాక గుంజ అని ఇంకా ఒక ప్రోగ్రాం అని ఉంటది
ఆ
అందు గుంజ అది చేస్తారు అన్నట్టు అ మా ఆ పసుపు రాస్తారు పసుపు
అవును మళ్ళీ ఆ రోజే అయ్ పైగా తర్వాత నెక్స్ట్ డే పెళ్లి ఉంటది పెళ్లిలో ఏం చేస్తారు
పెళ్ళిలో కూడా ఇగ కొందరు పెళ్ళిళ్ళు చాలా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు పసుపు రాసినంక ఆ ఆ స్నానాలు కూడా చేస్తారు అన్నట్టు అది పెళ్లి స్నానం అంటారు కదా అది చెస్ పెట్టు మళ్ళా పెళ్ళి కొడుకుని చేస్తారు అన్నట్టు అది అప్పుడు పసుపు రాశి స్నానం అవి అయ్యాక పెళ్లి కొడుకుని చేస్తారు అప్పుడు
ఉమ్
ఆ ఇంకో రోజు పెళ్లి అయితుంది
ఇంకా పెళ్ళిలో కూడా ఫంక్షన్ ఈవెంట్స్ పెడతారు ఆ ఈవెంట్స్ లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లా అట్లాంటివి చాలా కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఫుడ్ కూడా చాలా ఫుడ్ కూడా చాలా పెడుతున్నారు అట్లా
అవున అవును చాలా పెడుతున్నారు మా సైడు అట్ల ఎమ్ డాన్స్ కింద ఏం చేయరున్నట్టు
ఆ మా సైడు అట్లా నా పెళ్ళిలో కూడా మేము పెట్టించామన్నట్టు ఆర్కెస్ట్రా
ఆర్కెస్ట్రా ఆ ఒకే మా సైడు ఆర్కస్ స్ట్రా లేదన్నట్టు డిజే పెడతారు చాలా
ఉమ్ డి జె అది డి జె ఎప్పుడు అ అంటే పెళ్ళి అయిపోయాక తీసుకెళ్లేేటప్పుడు డిజే పెడతారు అన్నమాట
కొంచెం ఇట్ టైమ్ ఉంటది కదా వాళ్ళందరు గిఫ్ట్ లు ఇస్తా ఉంటారు అప్ ప్పుడు ఆ టైమ్ ల ఆ డీజే కొన్ని సాంగ్స్ పెడతారు అన్నట్
ఆ
మాకీ ఆర్కెస్ట్రా లేదన్నట్టు ఫెసిలిటీ లేదు ఆర్కెస్ట్రా ది
ఉమ్ మేమైతే అలా అలా చేసాము అంటే ఫుడ్ కూడా ఇట్లా కొన్ని ఐటమ్స్ పెట్టాము తర్వాత ఐస్ క్రీమ్ పెట్టించాము తర్వాత మళ్ళీ ఉ అ పెళ్ళిలో కూడా అంటే పెళ్ళి కార్యక్రమం చాలా టైం పట్టుద్ది ఫొటోస్ దిగడము చాలా గంటలు గంటలు నీలుచొని తిగడం చాలా అలసిపోయాం మేము పెళ్లిి ఫంక్షన్లల ఉమ్ అవునవు
ఉమ్
ఈ సాంప్రదాయంకి వస్తే ఇక్కడి కొస్ కళ్ళు గడగడం ఉంటది. పెళ్ళిలా, ఫంక్షన్లా తర్వాతా ఆ ఆ తాళి కట్టడము మళ్ళీ ఇంకో ధర అది కట్టిన తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉంటది. ఆ ఆ బియ్యంతోనేమో చేస్తార్ అది ఒడిబియ్యమ ఏదో అంటరు నాక్కూడా అంత ఐడియా లేదు
ఆహా తలం తలంబ్రాలు
తలంబ్రాలు తలంబ్రాలుగా తలంబ్రాలును మీద రైస్ మీద ఒకరి మీద ఒకరు పోస్కోవడం ఉంటద్ అది చాలా ఫన్నీగుంటది ఉమ్ చాలా అంటే నేను నేనంటే నేను నేనంటే నేను అని అట్లా అన్నీ ఫన్నీగా చేస్తారన్నమాట అట్లా
అవునవును
మ
మీకే టైమ్ను సార్ టైమ్తోని పెళ్ళిలై తయా మరి ముహూర్తం అంటరు కదా మురుతం
ర్తం ఆ టైంకే ఏ టైంకి ముహూర్తాం ఉంటే ఆ టైంకి చేసేస్తాము
అవును గ అవును కదా మా సైడు అలా అస్సలు అవ్వదు. ముహర్తంకి ఏమో తెల్వది నేన్ చిన్నప్పట్ నుంచే అలానే చూస్ స్తున్నాను. అన్ ఒక్క పెళ్ళి అని కాదు అన్ని పెళ్ళిళ్ళ అట్లానే ఇప్పుడు ఒక్క ముహూర్కి నైన్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే అది రొండు అయిత ట్వల్ అయిత అది ఒకటైతది అసలు ముహూర్ ఆ అవును ముహుర్కి అసల్ అసలు కానే కాదు ట్వల్కి ముహుర్ సరే
హ్
చాలా లేట్ అయితది పెళ్లి మాకే ఇగ అదొకటే మైన్ లా ఫిక్స్ అయిన్లంట అన్నకు అందరు ఇది ఒక ఒక అది కాదు ఇంకా టూ త్రీ అవర్స్ లేట్ పోవాలి అన్నట్టు అట్లా మైండ్ల అందరు ఫిక్స్
కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏ టైమ్కి అయితే ఫిక్స్ చేస్తారో ఆ టైంకి చేసేయాల అది కరెక్ట్ పద్ధతి
ఆ అది గుడా కరె క్టే ఎందుకంటే మరి మురు చూసి గుడా ఏం లాభం అన్నట్టు అట్లా ఉంటది
బం లేదు కదా
ఆహా అట్లా ఉంటద్ అదే నేను ఒక్క పెళ్ళని కాదు అన్నీ పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళియ్యయో చిన్నప్పుడ్ నుంచి ఇప్పట్ వరకు అన్నీ పెళ్ళిళ్ళు అలానే అయ్యాయి.
మా సైడ్ చేస్తారు. మళ్ళీ ఆంధ్ర సైడ్ అయితే నైట్ పెళ్ళిలుంటయి డేలా ఉండయి నై నైట్ రెండు గంటలక్ మూడు గంటలక్ పెళ్ళిలుంటాయి వాళ్ళయి టూ నైట్ చేస్తారా వాళ్ళు ఆ నిద్రల పోతా ఉం